డన్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా
మ్మ్ బాగున్నాండి
చాలా రోజులు అయింది ఎలా ఉన్నారు హెల్త్ ఫ్యామిలీ అందరంతా
అందరు బాగున్నారు సందా
ఇంకా చెప్పండి బిజీగా ఉన్నట్టునారు చాలా మే
మ్మ్ అవునండి
మీది డబల్ డబల్ వినిపిస్తుందిండి వాయిస్
ఆ ఇప్పుడేం ఇప్పుడేనా వస్తుందండి
ఆహా అట్లేం లేదు ఇందాక ఏదో పక్కన ఉన్నట్టు అట్లా వినిపించింది డబల్ డబల్ అందికి అండియా
ఓకే
ఉమ్ ఎక్కడికి వెళ్ళిం రండి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు.
అవునవును.
మొన్న స్టేటస్ చూసిన ఫోన్లో.
అవునండి ఢిల్లీకి వెళ్ళాం.
ఓ ఢిల్లీకి వెళ్లిండ్రా ఎట్లా వెళ్ళింరండి ఫ్యామిలీతోనా లేకపోతే ఫ్రెండ్సా.
ఫ్యామిలీతోనండి.
ఉమ్ మంచి విహారయాత్ర చేశింరనమాట ఎన్ని రోజులు వెళ్ళిండ్రు.
ఆహ్ సిక్స్ డేస్ అండి.
ఆహ్ బానే పెద్ద ప్లానే వేసీండ్రు కదండి.
ఉమ్ అవునవునండి.
ఉమ్. ఇంకా ఏమేమి చూసిరండి అక్కడ.
ఆహ్ తాజ్మహల్కి వెళ్ళామండి
అవునా మేము కూడా వెళ్ళినాం అండి మేము కూడా చాలా వరకు చూసినాం అంటే. మీరు ఇట్లా ఆహ్ ఒక ప్రణాళిక వేసుకొని వెళ్ళిండ్రా అండి ఎక్కడెక్కడ చూడాలి ఏంది అని. లేకపోతే ఏది వాడితే అది చూసేసిండ్రా.
ఆహ్ అంటే ఇక చూడాలని వెళ్ళాము గాని అక్కడ. గైడ్ ఎవరన్నా ఉంటే. వాళ్ళు చెప్తారు కదా ఏది ఫస్ట్ ఏది సెకండ్ అని.
ఉమ్.
అలా వెళ్ళి చూడ్డానికి వెళ్ళాము.
ఉమ్. అక్కడ ఎక్కడ ఉన్నారండి మళ్ళీ హోటల్ తీసుకున్నారా లేకపోతే.
ఆహ్ ఇట్లానే హోటల్లోనేనండి హోటల్లోనే ఉన్నాం.
అవునా మేము కూడా అదే ఎక్కడికన్నా వెళ్దాము అని అనుకుంటున్నాము ఆలోచన చేస్తున్నాము గానీ. ఉమ్ ఒకవ ప్రణాళిక వేసుకోవాలి మళ్ళీ బడ్జెట్ ఎంత అయితదో అని ఖర్చుతో కూడుకున్నది కదా.
అవునవునవును అసలు వెళ్ళడమే. అక్కడ వరకి దూరం ఇక్కడ నుంచి అక్కడికి. ఆహ్. ఏరోప్లేన్ లో వెళ్దామని అనుకున్నాము అయితే ఏరోప్లేన్ లోనే వెళ్లినం అనమాట.
అబ్బా చాలా పెద్దగా ప్లాన్ చేసుకున్నారు కాదండి.
అవునవును వచ్చేటప్పుడు కూడా అలానే. ఓ రాను పోను చూసుకున్నాం అనమాట.
ఉహూ అంటే తక్కువ ఖర్చులో చూసుకున్నారు అనమాట.
తక్కువ ఏం పడలేదులేండి కొంచెం ఎక్కువనే పడింది గానీ కాకపోతే తొందరగ వెళ్ళి తొందర రావచ్చ అని.
ఆహా.
అండ్ మేము కూడా ఎప్పుడు విమానం ఎక్కలేదు అనమాట సో విమానం ఎక్క. ఎక్కడం కూడా మాకు కొత్త.
ఉహూ అయితే తాజ్మహల్ ఇంకేమేమి చూసింరండి అక్కడ.
ఆహ్ అక్కడ ఒక చిన్న టాక్సీ మాట్లాడుకున్నామండి.
ఉమ్ ఫోటోస్ అయితే నేను. చూసినా అండి చాలా వరకు చాలా ప్లేసెస్ తిరిగినట్టు పెట్టేరు.
ఆ అవునండి
ఊ అంటే తాజ్మహల్ ఒకటి అది రెడ్ ఫోర్ట్ ఒకటి అనుకుంటా
ఆ అయితే మీరిందాక ప్రణాళిక అన్నారు కదా అక్కడ ఒక గైడ్ చెప్పారన్నమాట టాక్సీ అతను
ఆహా
ఇలా ఫస్టు ఢిల్లీలో ఉన్న ప్లేసెస్ చూడండి తర్వాత ఆగ్రా దగ్గర వెళ్ళేటప్పుడు అక్కడ వేరే చూడాలి అన్నాడు సో దాని కన్నా ముందే మేం కొంచెం తిని అంటే ఇక్కడ నుంచి పొద్దున్న బయలుదేరాం పొద్దున్నే వెళ్తే ఆ దారి స్టేషన్ విమాశనాశ్రయంకి వెళ్ళడము టూ అవర్స్ పట్టింది నాకు మళ్ళీ లోపల ఇంకొక టూ ఆర్సు వెళ్ళడానికి వాళ్నాడుగుతూ వీళ్నాడుగుతూ కనుక్కుంటూ మళ్ళీ ఫ్లైటు ఎక్కి దిగడానికి కూడా రెండు గంటలు పొద్దున్నే పొద్దునే దిగాము కొంచెం ఫ్రెషప్ అయ్యాము ఎరోప్లే ఎయిర్పోర్ట్ లోను అక్కడ మళ్ళీ కార్ మాట్లాడుకున్నాం టాక్సీ అక్కడాయనా ఫలానా ప్లేస్ లో తినడానికి బాగుంటది
అవునండి అక్కడ ఫుడ్ ఫుడ్ ఎట్లుంటది బాంటదా అండి లేకపోతే మనమేమైనా తీస్కపోయేటట్టుంటదా
హూ ఊహు బానే ఉంటది గానీ ఇంగ మనకవి ఆ నచ్చవన్నమాట వాళ్ళకి ఋషి పసి అనేది కొంచెం తక్ వే మనం ఎక్కువ కారం తింటా ఉంటాం కాబట్టి సో వాటి నుంచి కొంచెం మనం ఆ చిన్న చిన్నవి చెడు తిండి ఉంటది కదా అవి మనం పట్టుకొని పోవచ్చు మురుకులు చెక్కలు అది అవి ఇంట్లో చేస్కొని తీస్కొని వెళ్ళాము అవిగా క బయట తినాలి అన్నప్పుడు ఆ కొంచెం అన్నిట్లో
మురుకులు అవి అంటే మీరు ఇగ ఆర్ రోజులు ఉన్నా అంటున్నారు కదా ప్రణాళిక
ఊ
ఆర్ రోజులు అంటే ఇగ దానికి తగ్గట్ తీస్కపోవాలని ఇక్కడ నుంచి అంత దూరం ప్రయాణంలో తీస్ తీస్కపోవడమంటే కష్టం కదండి
అవునవును
హూ అక్కడ కొనుక్కోవడమే బెటర్ అనిపిస్తది ఏమైన
అవునవును సో అలా కొంచెం తీస్కున్నాము తర్వాత అక్కడ ఒక దగ్గర తిన్నామన్మాట పొద్దున్నే ఫస్ట్ రోజు తిని ఆ దగ్గర ఊ కొంచెం కొత్త కొత్త ప్రదేశం కదా జనాలు అక్కడ ట్రాఫిక్కు అక్కడ ప్లేసెస్సు అక్కడ స్థలాలు అక్కడున్న వ్యక్తులు
ఫుడ్ తిన్నా అంటున్నారు కదా అక్కడ ఎక్ ఎట్లా బాగుందా హోటల్ లో తిన్నారా బయట ఎ
ఊ ఊ చిన్న రెస్టారెంటు హోటల్ లో కాదు కాని చిన్న రెస్టారెంట్ లో తిన్నాం అన్నమాట
ఉహు బాగుంద అండి అక్కడ ఫుడ్
బావుంది బాగుంది
ఉహు అంటే బిర్యానీ బాగుంటది అని అంటారు కదా అక్కడ
ఆ బిర్యానీ అంటే ఒకటి ఏమంత ఉండవుగాని కొంచెం అదంతా వేరే సైడ్ బిర్యానీ అంతే మనం తినే బిర్యానీ కారంతో తినే బిర్యానీ వేరు వాళ్ళు ముక్కలు అన్నము సపరేట్ గా వండి తయారు చేస్తారన్నమాట వాళ్ళు
ఆహా ఎంతైనా మనది ఇక్కడ లోకల్ ఉన్న బిర్యానీలు అన్ని అంతగా ఉండవు కదండీ
అవునవును
ఆ ఏదైనా మన చేతి వంటకు వచ్చింది ఏది రాదు అసలు
ఉ
మన చేతి వంటతో తినేది ఏది దొరకదు బయట అంటున్నా
ఉహు అవునండి అవును
అద్దము
తర్వా తర్వాత మెల్లిగా ఒక ఒకటి దగ్గర అని చెప్పి ఉ అక్కడ లోటస్ టెంపుల్ అని ఒకటి ఉంటది
ఆ ఆ చూసినండి ఫొటోస్ లో అవునండి దాంట్లో ఏముంటదండి లోపల
ఆ దాంట్లో మెడిటేషన్ అనమాట
అంతేనా
అంతేనా అంటే అదొక ఎతైనా ప్రదేశము ఆ స్థలాంలో మనం కూర్చొని మాట్లాడితే మనం ఒక కైండ్ ఆఫ్ పీస్ అంటారు కదా మనసులో ప్రశాంత అని
ఆ
ఉమ్ అలాంటిది మనకి ఎక్కువ చేరువులో ఉంటది మనసు స్థిమితంగా ఉంటది ఆలోచనలో మనం ఏదన్నా దేవుతో మాట్లాడాలన్నా
ప్రశాంతత యోగా చేసేటట్టు వెళ్ళి కూర్చోవాలంట కాసేపు
దానికన్నా ఇంకెక్కువ
అంతేనా దానికి కూడా టికెట్ ఉంటదా అండి
ఆ అన్నిటికీ టికెట్ ఏ నండి
అంటే ఏం లేదంటురు కదా చూడ్డానికి దానికి కూడా టికెట్ ఉంటదా
ఆ ఏమంతు కాదు కొన్ని ఎకరాల్లో ఒక చిన్న మాన్యుమెంట్ అంటే ఒక కట్టడం ఒక కట్టడం ని ఒక వింతైన కట్టడం ని కట్టి అది కూడా లోటర్ ఆకారంలో కట్టి
అవునండి చూస్నా ఫొటోస్ మాత్రం చాలా బాగుంది అంటే ఆ యాంగిల్ లో మీరు బాగా దిగురు పోటో
ఉ చుట్టూ ఆ చుట్టూ నీళ్ళతో నింపి ఆ నీలలో చూస్ వస్తా ఉంటే ఆకాశం ఆ నీళ్ళలో కనిపిస్తూ ఉంటది అలాగే అక్కడ ఉన్న అవి చనా దూరం వరకు అదో ఒకటే అంత అంత ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తూ ఉం
కానీ ఆ చుట్టుపక్కల కూడా చాలా మంది జనాలున్నారండి అసలు
ఊ ఉ
మీరేమో మామూలుగా అంటే మంచిదే లే చూడ్డానికి అంటరు గానీ నేనేమో అది లోటస్ టెంపుల్ టెంపుల్ అంటే మలి లోపలి ఇంకేమన్న ఉన్నదేమో చూడ్డానికి లేకపోతే ఏదన్నా విగ్రహం అట్ల అంటే ఏదన్నా పెట్టిరేమో ఏదన చూడదగ్గదుందేమో అనుకున్నానండి
అంటే విగ్రహం కాదు గాని కొన్ని వాక్యాలు ఉన్నాయి అన్నమాట ఆ చుట్టూ చుట్టూత కొన్ని వాక్యాలు ఉన్నాయి మనం కూర్చున్నాం బల్లలు ఉన్నాయి అక్కడ బల్లలు ఉన్నాయి కింద కూర్చోడానికి ఉంది అన్ని రా పాలరాతి రాయి
ఉ
అడుగు అడుగుగా బల్లలు పెట్టారు మెట్టు మెట్టుగా పెట్టారు పళ్లలు కింద కూర్చోడానికి అంటే ఒక స్టేడియం లో ఎలయితే కూర్చుంటామో ఒక మినీ స్టేడియం లాప లోపల మధ్యలో ఆ అంతా చివరికి మధ్యలోకి వచ్చేలా మధ్యలో నుంచి దేవుంతో గానీ ఒక ప్రశాంతత అయిన స్థలంలో గాని కూర్చున్నట్టు ఒక అ ఆ కట్టడం మనకీ తెలియజేస్తుంది అనమాట
అంటె నాకు ఒక హెల్ప్ చేస్తారా మేము ఎప్పుడన్నా వెళ్ళేది ఉంటే మిమ్ముల్నడుగుతాం ఎక్కడెక్కడికెళ్ళాలి ప్లేసెస్ చెప్తారాండి
ఉ ఊమ్ చెప్తానండి చెప్తా
ప్రణాళిక ఏసిస్తారా మేము ఈసారి ఎప్పుడన్న ఏళ్ళాలనుకుంటే
ఉ ఉ సరేనంతే
ఓకే అండి ఖచ్చితంగ నేను అడుగుతాను
ఆ అయితే ఉ ఇది నేను మీక్ జెప్పింది ఏదైతే చెప్పానో ఇది మొదటి వెళ్ళిన ప్రాంతం మాట ఇంకా వెళ్ళిన ప్రాంతాలన్నీ అవి తర్వాత చెప్తా
ఓకే అండి నేను ఎప్పుడన్నా ఎళ్ళేది అవసరం ఉంటే మిమ్మల్ని అడుగుతానండి ఓకేనా ఉంటానండి బాయ్
ఉమ్ సరేనండి